హలో హలో
చెపన్
ఒక టెన్ మినిట్స్ మాట్లాడారా మీరు
మీ వాయిస్ వినిపిస్తలేదు
ఓ వినిపిస్తుందా మేడమ్ హలో
స్లోస్ వస్తుంది కొంచెం ఫోన్ మంచిగా పెట్టుకొని
ఆ ఇదంతా హలో
ఆ వినిపిస్తుంది ఇప్పుడు
వినిపిస్తుందా ఓకే మేడమ్ ఆ మీరు ఎప్పుడ్ నించ్ హా హలో
హ్మ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అన్నాను.
అంటే మా దగ్గర్ దగ్గర్ ఇయర్ నుంచి
అవును
ఆ మీక్ రాబోయే అయిపోయ్న్నాయా మేడం కాల్స్ టిఫిను ఆ ఎలెవన్ టూవెల్ మాములు అ మేడం అబుతనేే నీక్ హ్మ్
ఆ అవును అవును
ఏదైనా వర్క్ వర్క్ చేస్తున్నారా మీరు
లేదు స్టడీ చేస్తా
హు
అహ్ మాక్ కూడా ఇయత్
వాయిస్ ఎందుకు వాయిస్ ఎందుకో వినిపిస్తలే ఇది
ఆహా ఏ ఫెస్టివల్ బాగా ఇష్టం మేడం
ఆ కా వినాయక చవుతి ఇంకా దసరా ఉ
ఇంకా ఇంట్లో పెట్టుకున్నాడ
ఆ వినాయకుడిని పెట్టుకుంటాం ఇంట్లో ఫైవ్ డేస్
ఫైవ్ డేసేనా
ఓ చిన్న విగ్రహాన్ని పెట్టుకుంటాం మ ఈ విగ్రహం
మట్టి విగ్రహం చేసిందేనా లేకపోతే
ఆ తెలిసిన వాళ్ళ దగ్గర తెప్పించుకుంటాం మాకు చేయడం రాదు కదా
కొన్ కొని లేకపోతే అలా అలా వచ్చి కొన్ పెట్టుకోలా
ఔను సో ఏంటంటే ఇప్పుడు కెమికల్స్ రసాయనాలు వాడడం వల్ల మనం ఆ రసాయనాలు వాడడం వల్ల అది నిమజ్జనం చేసినప్పుడు నీటిలో అన్ని నీట్లో ఉన్న జీవప్రాణులకి అవును వాటికి ప్రమాదం గదా అందుకోస్రమనే వట్టి వినాయకాన్ని మట్టి విగ్రహాన్ని ఎక్ వాడుతాం మేము ఎక్కువ పెట్టుకుంటాం ఇంట్లో
మ్మ్ ఈసారి హోలీ హోలీ సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నారు మీరు
హోలీ ఈసారి ఏం ఆడలేదు సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదు
ఎందుకు మేడం హాలీడేస్ లేకుండేనా లేపోతే మేడం
పోతే ఇంట్రెస్ట్ లేకుండే
ఇంగ అవుదా రిలేటివ్స్ ఉన్నట్టుంది
మ్మ్
తగ్గుతాయ్ రుమ్ అంటే పా చెర్లు ఆ తీపి వస్తువులు అలాంటి ఏదైనా
ఆ అవును ఉగాదికి
పా ఆ మేడం అంటే కొత్త బట్టలు ఎదన్న కొన్నారా అంటే మనకు హిందువులకు అందరికీ ఇది ఫస్ట్ ఫస్ట్ అంటే ఫ
గు వాళ్ల
ఆ కొత్త బట్టలేల జరుపుకుంటాం మేడం ఈ పండుగ
నార్మలే మరి అంత ఏం కాకుండా నార్మల్ గానే తీసుకున్న
మ్మ్ హ్మ్
కాకప్ ఏదో ఒకడి కొత్త బట్టలు వేసుకోవాలి కదా
ఆ ఏదో ఇంగ మళ్లీ హిందూ సాంప్రదాయం ప్రకారం మ్మ్ కోపు గంట పూటయిన కాని దధరించాలని పేరు
అవును
మంచి దేవుడు పూజ చేసాంగదండి అంటే దీపాళి లెక్క
ఉగాది ఉగాది పచ్చడ భక్షాలు
ఆ ఉగాది పచ్చడ ఇదే
ఉగాది పచ్చడికి
అంటే ఏ అంటే మన స్వీట్ లెక్క చేస్తాం కదా
లేదు. ఆహా లేదు ఆ బెల్లం తీవి బెల్లం ఏస్తాము.
హ్ మ్
ఆ ఆరు షడ్రుచులు ఉంటయి. తీపికి బెల్లం, పులుపుకి చింతపండు వరుకి మామిడి ప చేదుకి వేప పు
ఆ
అలా వేసుకుంటాము.
అంటే మేము మహారాష్ట్రలో ఉన్నప్పుడు అంటే అది ఏంమంటరు మన పిత్తడి చెంబు పూజ చేసే రాజి చెంబు ఉంటాయా మ పిత్తడ ఉంటది కొంతమంది రాగి అనే వేరు వేరు రకాలున్నయా చెమ్ములలో దేవుల పూ ఆ దాన్నే మనము కట్టే పత పతా పెట్టి ద దియ్యే బొమ్మ గీసినట్టు కట్టేసి ఆకులేసి మేము మహారాష్టలో గూడ అట్ల తయారు చేసుకుంటం
మ్ అవునవును.
ఆ ఎక్కడైనా ఆ రోజు ఇదేమంటరు ఇది అంటే అయ అవుతది ఆ నల్గురి చెప్పుకొన్నావా వంట చేస్తాం ఆ రోజు మహారాష్ట్ర సైడ్ అవి అచ్చర్ంగా అంత చేసుకొని దేవుళ్ళకు పూజ చేస్తము
ఆ దేవుళ్ళకి పూజ చేసుకొని మనం చే మనం ఉగాది పచ్చడిని వాటికి ఆ ఫస్ట్ తీర్థంగా అక్కడ పెట్ టేస్తాం. తర్వాత మళ్ళీ భక్ష్యాల్ చేసుకుంటం. భక్షాలని గుడ దేవున్ దగ్గర పెట్టేస్తాం దేవుని దగ్గర పెట్టేసి హ్
ఈ సమ్మర్ ఎక్కడన్నా ట్రిప్కి వెళ్ళాలనేది ప్లానింగ్ ఉందా మేడమ్
ఆహా లేదు ప్లానింగ్ ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. అవునవును కాలేజ్ ఇంకా మాకు హాలిడేస్ ఏం ఇవ్వలేదు.
అలోస్ ఎంత లేద్ అన్నగాని ఏప్రిల్ ఎండింగ్ వరక్ అయినా దొరుకుతది.
మ్ అవును. అవును
ఏప్రిల్ వరక్ దొర్
అయినా ఈ మార్చి లోనే ఎండాలి ఇంకా చాలా అ అంటే మేల ఇంకా
మా మేల ఒకు కొడుతుది ఇంక ఎప్పుడున్న వెదర్ ఎట్లుంది సడన్ గా టూ డేస్ అయితేనే వెదర్ చేంజ్ అయి ఉంది వేడికి కూలర్ పెట్టేసరికి వాన కుర్చినట్టయి తాలి
అవును వెదర్ ఎపుడ్ ఎలా చేంజ్ అవుయితుదో కూడా అర్ధం అవట్
మ్ మీరు ఏం స్టడీ చేస్తున్నారు మేడం
ఫర్మసి థర్డ్ ఇయర్
ఇక్కడ మన కాగ సగరేనా బయట ఊరితను అట్లా
లేదు బయటనే
బయట ఊరికడ మేడం ఇప్పుడు సడ అం ఇది అంత అ ఈ థర్డ్ ఇయర్ లాస్ట్ ఇయర్ కదా మేడ
ఆహ లేదు ఫోర్ ఇయర్స్ ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది ఆ
ట్రైనింగ్ ప్లస్ ప్రాక్టీస్ రెండు కూడా దగరా అయితది కదా అంటే మనం వర్క్ చేసిన వాళ్
మళ్ళీ తర్వా అ మ్ కోడింగ్ ఉంటంది లేదంటే ఫార్మసీ అవును
మ్ ఫార్మస్ అంటే మనం అంటే ఒక జాబ్ లెక కూడా చేయాలి అదే మనకి ప్రాక్టీస్ అయితే ర రెండు విధాలు కదా
జాబ్ చేసుకోవచ్చు ఇంకా ఇన్ఫార్మసీ కూడా మాస్టర్స్ కూడా తీసుకోవచ్చు, మెడికల్ కోడింగ్ కూడా తీసుకోవచ్చు, అవును
ఇది గవర్నమెంట్ స్కూల్ లేదా గవర్నమెంట్ హస్ టల్స్ అందులో చేస్తను గవర్నమెంట్ హాస్పిటల్ అ అందులో ఆ అదే
ఆ
ఆమె ట్రైనింగ్ అయియ వన్ ఇయర్ అవుతుంది గానీ ఒక ఇంకా వన్ వన్ మన్న మ నాన్న వారు చేస చేసేస్తే అయిపోతుంది అన్నారు
ఏం ట్రైనింగ్ తీసుకుంది తను
ఏమను కూడా నెలకు ప్రతి నెలకు సెవెన్ థౌసండ్ కూడా వస్తాంది స్టార్టింగ్
ఏం నెల ఏం ట్రైనింగ్
అంటే యానివర్సరీ కాదండి ఉ ట్రైనింగ్
ఆహా నర్సింగా
అ ఆశీర్వాద లే తోటమెంట్ హాస్పిటలోనూ ఇట్లా వర్క్ చేసుకుంటానే అంటే ట్రైనింగ్ ట్రైనింగ్ చేసుకుంటనే ఉంటది కదా కొంతమందికి అంటే ఆ స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్ అండి సిక్స్ మంత్స్ వరకు ఈయదు ఏ లేదు లేదు మేడం పాతప్పటి నుంచి ఉంది అంత డాక్టర్లు ఉండకపోతుంది ఇప్పుడు బాగా మంది కదు అది ఆశీర్బాద్ జిల్లా అయినప్పుడు
ఆహా
ఇటు హాస్పిటల్ ఇక్కడ బాగా పెద్ద ఉంది కదా మేడం
ఉ అవును
ఉ ఈ సమ ఇంట్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం అంటే బ బట్టలు
ఈ బట్టలు అయితే కాటన్ కాటనే ఎక్కువ తీసుకోవాలి మరి మరీ హెవీ తీసుకున్నా కూడా మనం తట్టుకోలేము ఆ ఉడకపోతకి వేడికి ఇంకా మొహం కి స్కార్ఫ్ ధరించాలి
ఆ మేడం
బెస్ట్ అవి కెమికల్స్ అయినా కూడా కొన్నిట్లా అస్ అస కొన్ని బానే ఉంటాయి నాచురల్ గా సన్స్క్రీన్ రాస్కోవాలి ఫేస్కి ఎక్కువ వాటర్ తీసుకోవాలి వాటర్ ఎక్కువ తాగడం వల్ల మన శరీరం ఎప్పుడు హైడ్రేట్గా ఉంటది
అవును మేడం
మనం మన శరీరానికి చల్లదనాన్ని అంటే మజ్జిగ కాని దోసకాయలు, పుచ్చకాయలు ఇట్ల తింటూ ఉండాలి. ఇంకా కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగాలి.
అవును మేడం
ఊ
ఏదైనా దేవస్థానానికి వెళ్లిర మేడం ఈ మధ్యలో
ఈ మధ్యలో అంటే ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్ లో చిల్కూర్ బాలాజి టెంపుల్
అచ్చచ్చ పేరెంటి మేడం
చిల్కూర్ బాలాజీ టెంపుల్
చిలుకులుగా అంటే బాలాజీ టెంపుల్ గాని దాన్ని ఆ చిలుకుల వలనే ఆ ఏరియా వయి కదా
ఆ అవును అవును మ్ అది అక్కడ ఫేమస్ హైదరాబాద్ లో హిమైత్ నగర్ లో ఉంటది ఆ
అంటే బాగా క్లీన్ గా నీట్నెస్గా ఉంటుందా మేడం
ఆ అవును మరీ అంతా ఇప్పుడు ఇప్పుడే బ, ఇంకా కాలేజ్ లోనే కాబట్టి మరి అంతా పెద్ద పెద్దగా ఏం ట్రిప్స్ ఏయలేదు చిన్న చిన్నవి అంతే
ఓకే చిన్న చిన్నవి అంటే రా రానునా రోజులల అవే చూడ్డానికి
ఆ అవును
ఓకే మేడం టైమ్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు థాంక్యూ మ్యామ్